హలో నమస్తే అండి బాగున్నారా
బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి. మీరేం చేస్తున్నారండి.
భోజనం
భోజనం అయిందండి మీరు
మాది గూడా అయింది.
కర్రీ ఏం కర్రీ చేసారండి ఇవాళ
ఇవాళా
ఆ
క్యాబెజ్
క్యాబేజా క్యాబెజి ఎలా మార్కెట్ నుండి తీసుకొచ్చారా అండి.
ఆ మార్కెట్ నుంచి తీసుకొచ్
ఎలా వండుతారండీ అది మీరు
దాన్లో పప్పు కూడా వేస్తాం మేము శనగపప్పు టేస్ట్ కోసం శనగపప్పు
శనగపప్పు వేస్తారు బాగుంటదా అండి.
బాగుంటది శనగపప్పు వేస్తే లేకపోతే మీరు కోడి గుడ్ లేకపోతే మీరు కోడి గుడ్ కోడి గుడ్డు కూడా వేసుకోచ్చు.
కొడీగుడ్డు వేసుకోవచ్చ. ఏమో మేము ఎప్పుడు కోడి గుడ్డు ఎస్తలేము. వండలేదు అందుకనే ఇంకొకటి ఏందంటే శనగపప్పును పొద్దున్నే ఏమన్నా నాన పెడతరాండి.
ఒక గంట ఫస్ట్ నానబెట్టి ఆరని అర్ధగంట
నానబెట్టిన తర్వాత
శనగపప్పు
ఆ చెప్పండి నాన పెట్టిస్తారు ఆ
అంటే ఇప్పుడు నార్మల్ ఆనియన్ మిర్చి టమాటో హలో వినపడుతుందా
ఆ చెప్పండి వినబడుతంది ఆ
ఆ వచ్చి మొత్తం కటింగ్ చేసుకోవాలే
పోవలి దాన్ని ఉడక బెట్టాల అండి. ఉడుకలే
మన ఇష్టం మన ఇష్టం ఉడుకబెట్టచ్చు కూడా లేకపోతే అట్లనే ఫ్రై చేయవచ్చు కాాకపోతే కొంచెం ఉడుకా ఉడకబెడితే తొందరగా అయిపోతది
మంచిగా మంచిగా ఉంటంది అన్నట్టు అయితే మరి శనగపప్పు ఎప్పుడేస్తారండి
అప్పుడే ఎప్పుడో తర్వాత చెప్తా కదా క్యాలిఫ్లవర్ అప్పుడు దానీతోటే
మరి దాన్ని ఉడకబెట్టారా అండి శనగపప్పుని మీరు
ఆ ఉడుకబెట్టద్దు నానిపోయి ఉంటాయి కాదా ఆహా ఉదుకబెట్టద్దు దాం తోటె ఏస్తాం క్యాబేజ్ తోటే
అది నాన్ వాల్ పడ్డట్టు అయితది కదా ఆ అది నాన్ వాళ్ళు పడ్డట్టు అయితది కదాండి హలో
ఆ హలో వస్తవా వైస్ హలో
వత్తాందండి ఆ వస్తాందండి
ఆ నార్మల్గా అంటే అలా
అంటే ఆ
ఆ ఇప్పుడు నాన పెట్టుకున్న తర్వాత దానిలో క్యాబేజ్ లో ఉప్పు వేసుకోవాలి మంచిగా దాని తోటే ఫ్రై కావాలి అది వాటర్ వాళ్ళది మొత్తం ఫ్రై కావాలి మొత్తం దగ్గరికి రావాలి మొత్తం మంచి నూనె వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మళ్ళా నూనె మళ్ళా దగ్గర వచ్చినంకా అది ఫ్రైచేస్తారా మళ్ళా నూనె బయట ఏసేస్తారా అప్పుటి దాకా ఫ్రై మొత్తం ఫ్రై చేసుకోవాలి మంచిగా
దానికి చారు ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటార అండి
ఆ పప్పు చేసుకుంటాం
ఇప్పుడు శనగ పప్పు అందులో వేస్తారు కదా ఏసినంక అది పొడిపొడి ఉంటది కదా మరి చారు ఏం ప్రిపేర్ చేయ్యారా
చారు చేస్తాం కదా ఇప్పుడు పెరుగుంటది కదా పెరుగు మజ్జిగలాగా చేస్తాం చేసి దానిలో ఎండు మిర్చి కరివేపాకు
ఆ
హలో
ఆ వినబడుతందండి
ఆ జీలకర్ర
ఆ
జీలకర్ర
ఆ
ఇంకా కొరియండర్
ఆహ
నాల్లా వేసుకోవాలి పెరుగులో మొత్తం
ఆ ఇప్పుడు సల్ల చారు బావుంటుంది
లేకపోతే ఇప్పుడు ఆ
అ వింటానండి మొన్న మీది రంజాన్ పన్ మిది అయిందా అండి
ఆ అయిందండి బా
దాంట్లో స్వీట్ కుర్మ అని చేస్తారు అది ఎలా చేస్తారు అండి
చిరుకూర్మా
ఆ
పాలు ఉంటది కదా దాన్ని మంచిగా కాగా పెట్టుకోవాలి కాగా బేట్టుకొని సైడ్ లో చల్ అవ్వడానికి సైడ్ లో పెట్టుకోవాలి
ఆ
దాని తర్వాత సేమియా ఉంటాది కదా సేమియా నెయ్యి వేసుకొని మంచిగా రెడ్ వర రెడ్ బ్రౌన్ రెడ్ ఎట్లా వచ్చనప్పుడు కాలుసుకోవాలి కాసిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి
ఆ
డు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ చిన్న చికాన్ ము అలా కట్ కట్ వేసుకోవాలి ఫస్ట్ అది కూడా నెయ్యిలో మంచిగా కాగా పెట్టుకోవాలి దానిలో కొంచెం అంటే కొంచమే వాటర్ పోసుకోవాలే
ఆ
దాని తర్వాత షుగర్ వేసుకోవాలి
ఆ
షుగర్ కొంచెం మెల్ట్ అయతది కదా
అవును
దాని తర్వాత మిల్క్ వేసుకోవాలే
ఆ
కొంచెం నల్ల బాయిల్ అవ్వాలి అది కూడా దానిలో కొంచెం మళ్ళా మిల్క్ మేడ్ వేసుకోవాలే
ఆ
డ్రై ఫ్రూట్స్ ఉండయి కదా
అవునా
కోళి సగం పక్కకు పెట్టుకోవాలే
ఆ సగం ఎందుకు పక్కా పెట్టుకోవాలండి
ఇప్పుడు మొత్తం అయిపోయనంకా ఇప్పుడు ఇస్తాం కదా ఎవడైనా గెస్ట్ వస్తే
మ్
పైనుంచి ఏసుకుంటే చాలా బాగుంటది అది.
ఓహోహో కద్దు కీర్ చేసారా అండి?
కద్దు కీర్ చేసామన్
కిర్ కద్దు కీర్ గిట్ల చేసారా మీరు మొన్న పండక్కు?
పండక్కి చేయలేదు కాని! ఎప్రో చేసాం బాగా రోజులైతాంది చేసి కూడ బాగా టైం అయింది. ఇప్పు కద్దుని కద్దు క కద్దు క్రస్ చేసుకోవాలె.
ఎత్త
కద్దుకోర ఆ తుర్మాలే దాన్ని తురిమేసి దాన్ల ఇప్పుడు దానిలో గింజలు ఉంటాయి కదా వైట్ వైట్
అవును
అది మొత్తం తీసుకయ ఓన్లీ గ్రీనే ఉండాలి అది.
మ్
అది కూడా పెద్దగ ఉండద్దు. నార్ మల్గా ఉండాలి. ఎక్కద్దు ఏమంటారు? బాగా హార్డ్ ఉండు, ఆ అలా ఉండాలి, దాలో ఉంచి వైట్ మో ఆ అలాగె ఉండాలి. దానిలో ఉంటది కదా వైట్ మొత్తం తీసేయాలి ఓన్లీ గ్రీన్ ఎ ఉండాలి దానిలో
ఆ
అది తుర్మేసిఅగాలి మొత్తం. తుర్మేసి, దాల వాయ్ వాటర్
పాలు వోస్తరా అండి దానిలో
ఆ పాలు కూడా ఏస్తమండి. కోవా, పాలు, చక్కెర, డ్రై ఫ్ ఫూట్సు, నెయ్యి
మ్ దానికి చాల ఖర్చవుతుంది అంట కదండి!
అవునండి. దానికి బాగ ఖర్చయితయి మిల్క్ మేడ్ కావాలి, మిల్క్ కావాలి. ఇంగా కొవా కావాలి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. పాలు.
ఆ
మ్ అందుకె
ఆ
దాని తర్వాత ఇప్పుడు వద్దు క్రష్ చె ఉన్నాం కదా హలో ఇప్పుడు దానికిద్, కద్దు క్రష్ అగిన బెల్లం. కద్దు క్రష్ కె తేసుకున్న తర్వాత దానిలో వాటర్ వెళ్తుంది కదా! దగ్గా చేసి మొత్తం పిస్కీ దాంలోంచి వాటర్ మొత్తం తీసేయాలి. మొత్తం డ్ర కావాలి అది వాటర్ ఉండకూడదు వద్దు వాటర్ ఉండకూడదు. మొత్తం డ్రై చేసి, నెయ్యుం పై కదండి, నెయ్యిలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీ ఫ్రై అంటే డీ ఫ్రై కాదు అంటే ఇప్పుడు, నెయ్యి ఏసుకొని మంచిగా
తుర్మిన ఆ ఈ తుర్మిన కద్దును బ్రీ ఫ్రై చేసుకోవాల?
ఆ డీ ఫ్రై అంటే, ఇది మొత్తం అలా డీ ఫ్రై కాదు.
ఆ రెడ్ గా రావాలి.
ఆ రెడ్ గో ఇప్పుడు ఇలా చేస్తాం కొంచెం
బ్రౌన్ కలర్ వ
నెయ్యి ఎస్కోని
ఆ
రెడ్ వచ్చేలాగా మొత్తం డ్రై కావాలి మొత్తం వాటర్ వాటర్ ఉండకూడదు దానిలో లేకపోతే ఖరాబ్ అయిపోతే అయిపోతుంది ఇప్పుడు ఎలా మీరు రెడ్డు మంచిగా డ్రై మంచిగా చేసుకున్నంటే మీరు ఎన్ని రోజు ఇలా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్ లేకపోతే అది పాడైపోతా ది
ఆహా
ఆ మంచిగా రెడ్డుగా నెయ్యి లో ఫ్రై చేసుకొని దాని సైడ్ లో పెట్టుకోలేదు పాలు మంచిగ వేడి చేసుకొని చల్లార్చుకోవాలి దాని తర్వాత డ్రై డ్రై ఫ్రూట్స్ ఏమేం డ్రై ఫ్రూట్ మెకు ఇస్తామో అది వేసుకోవచ్చు లేకపోతే ను
ఓహో చాలా బాగా చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలండి ఎందుకంటే కద్దుకీరు బాగా తిన్దండి థ్యాంక్యూ అండి
మీక్కూడా థ్యాంక్స్
ఆ